హలో
ఉమ్ హాయ్ సిస్టర్
హలో లో ఉందండి కొంచెం వాయిస్ మీది
ఓకే హలో ఇప్పుడొకేనా సిస్టర్ ఓకేనా అలాగే ఉందా అఒ ఓకే ఏం చేస్తున్నారు
ఆ ఏమి చేయట్లేదు ఆ ఇంకా డిన్నర్ చేయలేదు లేట్ అయింది ఈరోజు డిన్నర్
అవునా నేన్ జస్ట్ ఇప్పుడే తిన్నను
మీకయిందా యక్చులీ నేన్ ఏం చెదమ్ కుక్కర్ లో రైస్ పెట్టి ఆన్ చేయడం మర్చిపోయాను హ అ చేసాను అనుకున్న ఆ తర్వాత ఏళ్ళి అయిపోయిందన్ చూస్తే అ ఎయిట్ థర్టీకి అలాగెల్ చూసి సాను అప్పుడ్ చూసాను అన్ అప్పుడ్ ఆన్ చేసాను అ హాఫ్ అన్ అవర్ ఆర్ టేన్ మినిట్స్ అయితే పడ్ పడ్ పడుతుంది ఎలాగైనా టైమ్
అవునా
ఉమ్
ఓకే నేనిప్పుడే దోసల్ పోసుకున్నాం అందరము ఇవాళ పప్పు చేషన్ సిస్టర్
ఉమ్
ఉమ్ పప్పు చేసి ఆకూరా తాలింపు చేసా టోటాకు ఫ్రై
ఆకురా ఫ్రై చేస్తారా
ఆ ఫ్రై సిస్టర్
ఉహు
హ
ఈవినింగ్ మీరు అ టిఫినే కదా
ఆ ఈవనింగ్ టిఫిను
ఉమ్
ఆల్మోస్ట్ టిఫిన్ కెప్పుర్ ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇస్తాము ఇవాళ కొంచం ఈవినింగు అదే కారం జేస్త సను కారం జేసి దోష్ కోస్కొన్ తిన్నాము. ఉమ్
అ
అ హలో
ఆ ఆ ఏ ఏంటి చెప్పారు మీరు
కారం చేసాను కారం చేసి దోస పోసాను అని చెప్తున్నా
ఓకే కారం అంటే కారం పొడి అంటాం మేము అదేనా
ఆ కారా పొడి అంటే ఆహా అది కాదు సిస్టర్ కారా పొడి కాదు ఆ ఉల్లిపాయలు టమోటాలు తెల్లగడ్డ ఇవన్నీ మిక్సీ పట్టుకొని పోపు పెట్టుకుంటాం అన్నమాట.
ఆహాహా ఆ ఓకే అర్థమయింది ఆ
తనేసి కొంచెం ఎక్కువ టమోటాలు ఏసి
ఆ
ఉమ్ కారంలా చేసుకుంటాం కొద్దిగా ఒక నాలుగైదు ఇదో ఎండుమిర్చి వేసుకొని టమోటాలు కొంచెం ఎక్కువగా వేసుకొని కొంచెం బాగుంటుంది. ఎక్కువ కారం తిన్న వాళ్ళకి అదొక బెనిఫిట్ అనమాట.
ఉహు మీరు దాన్ని కారం అంటారా, అంటే కర్రీయే కదా అది.
ఆ కర్రీనే ఆ ఓన్లీ దోసకి ఇడ్లీ కయితే మాత్రమే బాగుంటు
ఉహు బాగుంటది అంటే పల్సగా చేస్తారేమో గ్రేవీ లాగా కదా జారుగా ఉంటదనమా ఉహు ఓకే అర్థమయంది హు ఇంకేంటి
ఇంకా మీరేం ప్రిపేర్ చేసారు
ఆ అ
మీరేం
అ నేను బెండకాయ్, టమాటో వేసి పులుసు చేసాను.
ఆ
అంసో ఎగ్ బుర్జీ చేసాను
అవునా సో ఇప్పుడు కూడా అదేనా లేక
అదే మార్నింగ్ పులుసు సేసాను. తర్వాత ఏమో కొంచెం అ దుంపలు యాక్చువల్లి ఒక రెండు దుంపలు ఉంటే ఫ్రై చేసేసాను అది మార్నింగ్ కి సరిపోయింది. ఇంకా అందుకని ఇప్పుడు కొంచెం ఎగ్సు అదే మేము మొ ఎగ్సు కుల్డ్ కూరట అం మీరు ఏమంటారు మరి బుర్జీ అంటార
ఆ ఫ్రై ఆ ఎగ్ ఫ్రై తాలింపు అన్ని తాలింపులే చిక్కుడుకాయ్ తాలింపూ ఆ అది ఉమ్ ఇవాళ కొంచెం పె ద్దమ్మాయికి హెల్త్ కొంచెం బాలేదు. నీరసంగా అనిపిచిందంట. స్కూల్ నుంచి అంతా స్కూల్లో అంతా వామ్టింగ్స్ అయినయం
అయ్యో ఆహాహా
తినలేదు ఇవాలా ఆఫ్టర్నూను కొద్దిగా రైస్ తీసుకుంది అది వామితింగ్ అయితుంది.
ఉహు
ఉ ఇప్పుడైతే ఏం తిన్లే ఇంక నేను ఏం ప్రెజర్ చేయలేదు. సరే రెస్ట్ తీసుకోలే నాన్నా అని చెప్పి కొబ్బరి నీళ్లు తెమ్మని చెప్పాను డాడీని సబ్జా సబ్జా గింజలు తెలుసా సిస్టర్ మీ కు ఆ ఆ అది కొంచం వాట టర్లో నాన పెట్టి ఇద్దాం అని చెప్పేసి ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా ఇంకా అవే కొంచెం లిక్విడ్ టైప్స్ ఇస్తే మంచిది కదా అని చెప్పి కొంచెము బాడీ డిహైడ్రేషన్ లేకుండా చేస్తుంది. కొబ్బరి నీళ్ళు, ఈ సబ్జా గింజలు, వాటరు
మంచిది సబ్జా గింజలు కొంచెం మజ్జిగ కూడా వేస్తే మంచిది. అంత మజ్జిగ ఉప్పు వేసుకు మ్ మ్ మంచిది సబ్జా గింజలు సలవ చేస్తాదంటారు మంచిదె
అవునవును అ-అది ఈ సమ్మార్ లో తీసు కున్నామంటే అదీ చాలా బెనిఫిట్స్ ఇస్తుంది మనకి హెల్త్ కి మ్ అది
రేపు అమావాస్య కదా రేపు ఎల్లుడ్నుంచి పాడ్యమి కొత్తమవస అంటాము
అవును అవును కొత్తమావాశ ఉగాది వస్తుంది కదా ఎల్లుండింకా
ఆ యల్లుండ ఆ
బవ నామ సంవత్సరం
ఆ హ హ భావ నామ సంవత్సరం మీరు మీరు చేస్తారా రేపు అదే అమావాస్యకి
ఆ రేపు చెయము ఎల్లుండి చేస్త
ఎల్లుండ చేస్తారా ఆ ఓకే మ్ మన తెలుగు సంవత్సరాది
ఆ తెలుగు సంవస్త
ఉగాది ఉగాది మా వేరే ఇంకొన్ని రెండు మూడు స్టేట్స్ లో కూడా చేస్తారు ఆహ్ కర్ణాటక లో కూడా చేస్తారు కదా క-కన్నడ వాళ్ళు యుగాది అంటారు
ఆహ్ అవును కర్ణా టక చేస్తారు ప్లస్ వీళ్ళు ఇటువైపు తమిళనాడు
తమిళనాడు సైడ్ కూడా చేస్తారు తమిళ్లునుకి ఏప్రిల్ లో ఏప్రిల్ ఫోర్
అదే అదే అదే ఆ ఏప్రిల్ వన్ మంత్ తేడా వస్తంది
ఆ వాళ్ళకి డేట్ మారదు కరెక్ట్ గా ఆ డేట్కే చేస్తారు మనకేమో హో ఈ తెలుగూ ఈ
మనమేప్పుడు
నెలలు లెక్కని మనకి మారుతది డేట్ కాని వాళ్ళు కరెక్ట్ గా ఏప్రిల్ పద్నాల్గే చేస్తారు తమిళుళ్కి కన్నడోళ్ళకి మకు ఒకటి తర్వాత ఏమో మహారాష్ట్రలో కూడా చేస్తారు ఇదే ఎల్లుండి అదే రోజు ఇంకోటి పంజాబ్ లో కూడాను ఇదే సేమ్ ఈరోజు ఈ నాలుగు స్టేట్లకు ఆ
ఆ ఓకే ఓకే
తర్వాత తమిళియన్స్ చేసిన రోజునే ఇంకొకళ్ళ ఎవరిదో గూడా ఉంటది వేరే ఇంకో స్టేట్ లో ఉంటది
మ్ మ్
మ్ హ్మ్ హ్మ్
మ్ ఇంకేం సిస్టర్ అయితే
ఇంకేంటి విశేషాలు
మ్ చెప్పాలి సిస్టర్ మీరే పిల్లలు అంతా తిన్నారా ఇంగ అందరు కలిసి తింటార
ఆ అందరం కలిసే తింటాం కలిసే కుడా లంచ్ అన్నా డిన్నర్ బ్రేక్ఫాస్ట్ కూడాను ఉమ్ అందరం కలిసే తింటం
ఆల్మోస్ట్ మార్నింగ్ ఆఫ్టరనూన్ అందరు కలిసి తినేది ఉండదు గాని ఇవ్వండి నైట్ ట్ అయితే ల్ ఇంకా అందరం కలిసే తింటాం
టారు కదా ఇంట్లో అందుక్
అవును మార్నింగ్ అంటే ఇంకా ఉరుకులు పరుగులు ఇంకా అవే నడుస్తాయి గదా
హరి భరి తిన్నాము మాకు ఆ స్టేజ్ దాటిపోయిందండి మేను
హ హ ఆ స్టేజ్ దాటిపోయిందన్నమాట నేను ఎప్పుడెప్పుడు ఆ తెజ్ దాటిపోతుందా అన్ని ఎదురు చూస్తా ఉండాను
హ్మ్ అయిపోతుంది ఎంత రోజులులా ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి
హ్మ్ ఆ అసలు ఏజ్ అయిపోయే కొద్దికి ఇంక్ ఒంట్లో శక్తి గూడ అనేది తగ్గిపోతా ఉంది ప్పుడు మా అమ్మ వాళ్ళ కాలంలో అయి తే వాళ్ళు మామ్ మా అమ్మ కూడా మా అమ్మ వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు ఇప్పటికి మాకేమో థర్టీ వొచ్చే కొందుకే అవి నొప్పులు ఇవి నొప్పులు స్టార్ట్ అయినాయి
ఆ లేదు లేదు చాలా మనం తినే తిళ్లి గూడ నువ్వు ఏం టంటే ఇప్పుడు వాళ్ళు తిన్నదేంటి వాళ్ళ పల్లెటూర్లో వాళ్ళ ఊళ్ళో పండించుకుని అసలు ఏ రకమైన కెమికల్స్ అవి లేంది ఫుడ్ తిన్నారు మనం తిన్నదేంటి అంతా కల్తీ దే అందులో నేమో పురుగులు మందులు తర్వాత ఏమో ఇన్ని రకాలు మందులు ఏసీ వాళ్ళ పెంచుతున్నారొ అవి అది తింటున్నాం మనం అందులో ఎంత వరకు మన పోషణ ఉందో తెలియదు న్యూట్రిషియస్ గా అసలు ఏమైనా ఉన్
పోషణ పోషణ సంగతి పక్కన పెట్టండి అనారోగ్యం గ ఉంటే చ ఆరోగ్యంగా ఉంటే చాల అవి తిని ఎక్కడ అనారోగ్యపాల అవి తింటే ఇవి వొస్తాయి అవి తింటే ఇవి వొస్తాయి అవి తాగితే ఇవి వొస్తాయ్ ఎవ్రీథింగ్ ఇదే కదా మనకి కల్తీనే
అదే ఆ కల్తీ వల్నే మనక్ ఇలా ఉంది అంటే మనకి బాడీలో సరైన న్యూట్రిషన్ లేకపోతే గూడ మనకి బాడీ తొందరగా ఎఫెక్ట్ అయిపోతది కదా అన్ని సరిగ్గా లేవు వైటమిన్స్ పరిగ్గా పడట్లేదు మనకి సరైనైవివన్నీ లేని వల్ల ఎందుకంటే ఆ చెత్త తింటన్నాం అంతే మనం ఏదో కడుపు నింపుకుంటున్నేమో అని అనిపిస్తది చూస్తుంటే అనిపిస్తదే ఒక టేస్ట్ కూడా అదే ఆ రోజుల్లో ఉన్న టేస్ట్ మనం చిన్నప్పుడు తిన్న ఆ టేస్ట్ ఇప్పుడు టేస్ట్ గా కూడా ఉండట్లేదు కూర్లు అయ్ గూడ ను ఇ ఆ ఎలా వొండిన టేస్ట్ రావట్లేదు
ఉమ్ అవును హండ్రెడ్ పర్సెంటు ఇప్పుడు మనం నీళ్లు తాగాలన్నా గూడ అందులో నీళ్లో గుల్ ని వాటర్ లో గూడ కల్తీ అనేది ఉంది
కల్తీ లేందంటూ అసలు ఏమి లేదు నీళ్లు ఉ
అవి తగ్గి ఇప్పుడు అవి తాగడం వల్ల గూడ వాటర్ ప్యూరిఫై అయిన వాటర్ తాగడం వల్ల గూడ కాలు నొప్పు వొస్తున్నాయి ఒకప్పుడు మనము బోర్ వాటర్ బావి వాటర్ తాగేవాళ్ళు మన అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు ఇప్పుడు మనక ఎక్కడ ఉన్నాయి బోర్ వాటర్ లేదు మా బావి నీళ్లు లేవు
ఉమ్ ఆ పావి నీళ్ళు డైరెక్ట్ గాను తి తాగేస్నవాళ్ళం కదా అందులో ఏం యినా ఉండేది ఏ అంటే ఇప్పుడు అలా తాగాలంటే కూడా భయం ఇప్పుడు ఇప్పుడు అలా తగ్గాలమా మనం అప్పుడు తిన్ తాగేవోళ్ళం మనం మనం అలాగ ఇవ్వగలవా అంటే ఎందులో ఏమి క కలుస్తుందో తెలిట్లేదు అలా ఉంది ఇప్పుడు ఆ అ మున్సిపల్ వాటర్ వస్తది మాకు అంటే రెండుబూట్ల ఆ మున్సిపల్ వాట్ వాటర్ లో గూడాను మధ్యలో మధ్యలో నుంటే వేరే పైప్ కలిపిసిపోతాయి అంటే ఒక్కొక్కసారి కాలవనీళ్లు కూడా కలుస్త స్తయంటా అయిబాబాయ్ అది వింటుంటేనే ఎంతో ఓ ఒకా గ్రాగు జోగూప్స్ గా ఉంటది ఆ ఆవుటు పైపును ఈ పైపు రెండు కలిసిపోతున్నాయంట